హలో హలో చెప్పండి
ఏం చేస్తున్నావ్ హర్షా
ఇందాకే వాటర్ మిలన్ తిన్నాను
ఆ మహకాష నేనా ఏం తిన్లేదు ఇంకా
ఏం ఏం కర్రీ చేసుకున్నారు ఈరోోజు
అకాశ నువ్వు తీసుకుమ్ వాటర్ మెలన తింటె మరి మాకు
రేపు తెచ్చిస్తాలె
అ ఇంక ఎం కూర
పచ్చ గోంగూర పచ్చడి తెచ్చుకున్నాం
ఉమ్ ఒక్కదానివే ఉన్నావా
అవును
భయం ఆహ భయం ఏం లేదు నీకు
ఏం లేద్ నాక్
ఆహ దీంట్లొ పన్నెండు నిమిషాలు మాట్లాడాల
తెల్సు
కజ్జా యావ మొదలు
కట్ చేయన్లె నేన్ ఎందుకు వచ్చేస్తాను
హు శశి రోషని ఫోన్ చేస్తుంది రోషినికి ఫోన్ చేసి శశి నువ్వు
చేసి
లేదు సెసీ గాడి లేదు రోష కొంచెం నార్మల్ కాల్ చేస్తుంది
నార్మల్ కాల ఓకే ఒకే రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది విన్నావ ఓల్డ్ వార్ గురించి
ఆహ నేను విన్లేదు నువ్వు చెప్
ఇజ్రాయిల్ అండ్ యుఎస్ అద వార్ జరుగుతుందిగ
అవునా ఎందుకు
తెలిదు అది ఎందుక్ కొ వాల్ డిక్లర్ చేస్తారు చెప్పు చెప్పు
ఇరాన్ అనేది ఒక కంట్రీ దాంట్లో న్యూక్లియర్ బాంబులు లేవు కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇరాన్ న్యూక్లియర్ బాంబు ట న్యూక్లియర్ బాంబులు మేము తయారు చేస్ కుంటామని చెప్పి తీసుకొని చేసుకుంటద్
ఆ
ఇప్పుడైతే న్యూక్లియర్ బంబులు తయారు చేస్తుందో అప్పుడు ఏమవుతుంది ఇరాన్ కి పెద్ద ఫలం వస్తుంది రావడంతో అన్ని దేశాల మీద పత్రం చెల సుంది అలా చెలాఇంచ్ ఇజ్రాయల్ రంగంలో దిగి ఇధానికి ఇత్త యుద్ధనీకి పోయింది
అవును చాలా మంది చనిపోినారంట దానికి ఆ దుబాయ్ కోవి అలాంటి ప్రదేశాలకు కూడా నష్టాలు జరిగినాయంట దాని వల్ల మన సము ఎగ్జాంపుల్ ఏదో పెట్రోల్
అందుక జరిగింది చెప్పేది ఇను ఈ ఇరాన్ ఏం చేసిందిరా అంటే ఎక్కడైతే యయుఎస్ బేస్లు ఉంటాయో అంటే ప్రతి కంట్రీ లో యయుఎస్ అనే కాదు మనం ఈ పాకిస్తాన్ లో కూడా ఇండియా ఇండియాకి సంబంధించి ఒక బేస్ ఉంటుంది అలా యుయస్ పిలేక్కడున్నాయో అక్కడ పోయి దాడి చేసింది ఈ ఇరాన్ అనేది దాని వల్ల ఏం జరిగింది అది కాక ఇరాన్ అనేది ఒక నైన్టీ ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ ని ప ఆ పంపిస్తున్నాం ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఇప్పుడు ఆయిల్ ఆగిపోయింది ఆయిల్ ఇరాన్ ఆపేసింది ఓన్లీ చైనాకు మాత్రమే ఆయిల్ ఇస్తాం అని చెప్పి ఉంది
ఆ మధ్యలో మన ఇండియా ఇర్ క్కపోఇంది
ఇండియా ఇండియాకి ఇరవై రోజులకు సరిపడ ఆయిల్ మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు యుద్ధ నాపేయమని నరేంద్ర మోడీ వాళ్ళందరూ అడుగుతున్నారు
అవును ఓకే ఒకే హు
ద నిన్న మ్యాచ్ చూసావా
చూసా కొంచెం కొంచెం మందు చూస్తుంటే చూసా ఎవరో ఇంగ్లాండ్ వాళ్ళు వన్ నాట్ టూ కొట్టినాడు అంటే లాస్ట్ లో అవుట్. భూమరాంగ్ బా బౌలింగ్ చేశాడంట
బెతల్
బగా బేతర అదే మంజ చూస్తంట లేదు ఇంకా తిన్లే రైస్ కుక్ అవుతుంది. మీరేం కర్రీ తెచ్చుకున్నారు మీరేం కర్రీ తెచ్చుకు.
పొద్దున అక్కడి నుం బయటికి బచ్ది ఫాస్టింగ్ అని ఏం కాదు పొద్దున బాగా తిన్నాం ఇక్కడ ఇంద్రానగర్ పోయి తిన్నాం. నేను శశి అకిిల్ సమి జూనియర్స్ అందరు వచ్చారు
ఓకే ఓకే
ఆ నువ్వు తిన్నావా
నేను ఇంకా తిన్లే ను ఎన్నిసార్లు చెప్పది మీకి పొద్దున తిన్నా మంచు మంచుగ్ ఉప్మా చేసింది ఉప్మా
ఉ అదేదో నువ్వు చేసు నువ్వు నాకన్నా ఇచ్చినావా
ఏంటి
ఎనర్జీ నాన్న
మొజ్జోటో తో నేనుకాదు చేసింది నేను చెప్పా కదా ఫోన్ లోనే అసలు నాకు మొజ్జోటో చేయడం వచ్చ. చ నాకు రాదు అది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియదు. మంజు ఆ గ్లాసులు ఎక్కడనుంచి తెచ్చింది కూడా తెలియదు నేను రూమ్ కు వచ్చి. వాటర్ మిల్ అంటే దారిలో వచ్చేటప్పుడు చేసుకుందామా అనింది. నార్మల్ ఏమో అనుకోన్నాను సరే చేసుకుందాం అని చెప్ప. ఇంకా నిన్న వాటర్ మిలన్ అడగమంటే అడిగా అడిగితే నేనే. నేను చెప్పేది విను
అ చెప్ చెప్ చెప్పు
వాటర్ మిలాను. కావాలంటే నేను నీకు ఫోన్ చేస్తా తన్ను రా ఎందుకని అడిగా మజ్జిగతో చేసేకి మంజు చేస్తది అని చెప్పాను రూమ్ కి వచ్చి చూసాక గ్లాసులు ఎత్తింది వావ్ అని నేను అన్నా ఎప్పుడు తెచ్చావు అని ఇంకా అలా చేసాం అయి ఏంది ఆది స్పైర్ట్ తక్కువ ఉండే
ఈ నేను నాకు ఇ ఇస్తాంటాయి
నాకు తెలియాదు మీరు మళ్ళా ఎక్కడ ఎండకు వస్తారులే అని నేను అనుకున్నా
ఉ ఒకవేళ ఫోన్ కనక మాట్ల
నాకు తెలియాదు కదా
అయితే పరెంజల్ గాపేద్దు
ఆ
ఫోన్ గన్ మద్యలో ఆగిందు
చెప్పు
ఆ సిక్స్ మినిట్స్ ఆగిపో ఇంతకు ముందు మాట్లాడుతుంటే అగి పోయింది ఫోను కట్ చేయద్దు వెయిట్ చేసి కట్ చెసేయ్
ఇప్పుడు ఎలా నేను అట్లే ఉండాలా వెయిట్ చేసి కట్ చేయాలా సిక్స్ మినిట్స్ అయింది కానీ కట్టాల
ఆ మాకు ఇంత ముందు నేను చూసి మారుతుంటే సిక్స్ మినిట్స్ ఆ టువాల్ మినిట్స్ వరకు మాట్లాడచ్చు టువాల్ మినిట్స్ కన్నా ఎక్కువ మా టూ మినిట్స్ పక్కా మాట్లాడల్లా ఇంకా ఎలా జరిగింది హాస్పిటల్ ఈరోజు
ఈ రోజు హాస్పిటల్ బోరింగ్ గానే ఏందో చాలా బోర్ కొట్టేసింది ఫోన్ చూడలేక లేక లాస్ట్ లో రీల్ చేసుకున్నాం ఇంకా వచ్చేసాము ఇంకా హాస్పిటల్ రీల్ నేన్ కాదు రోషని రీల్ రీల్ రోషని మంజు దేవికాస్ అదేంది రోజాది ఉంటది కదా వీళ్ళ మధ్యలో ఎందుకొచ్చవు తన భర్త తన వార ది ఆ సంథింగ్ లైక్ టైగర్ చేసి తరు వాళ్ళు నేను కా చర్చ చేస్తుంటే ఇంకా బోర్ కొడు తుంటే వచ్చేసాం అంతే ఇంకేమిలే ఏ
ఉహు నువ్వు ఏం చేస్తావంటే ఒక సాయంత్రం సాయంత్రం ఆ టైం అయిన తర్వాత ఒకసారి మళ్ళా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చెయ్
ఓకే ఓకే డన్ వాళ్ళందరు వింటుంటారా ఈవి ఈ వన్ని
ఆ అంతా రికార్డు అవుతూ ఉంటుంది అంతా రికార్డు అవుతూ ఉంటుంది. అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. హమ్ హ్మ్మ్
ఉ ఏంటి రేపు అక్క బర్డే
సపరేట్ చేద్దాము ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాము నైట్
నైట్కి అదే అనుకున టున్న నేను కూడా ఎక్కడ
ఉ ఒకవేళ నీకు ఆ చెపిద్దాం ఒకవేళ నీకు ఆ యాప్ రాకపోతే
ఆ
ఓ నేను ఇప్పుడు నీకు వచ్చే నప్పుడు నువ్వే తీసుకొనాయి అవు ఒకళ కద రాకపోతే ఒకవేళ నీకు రాకపోతే నేను నీ అమౌంట్ ఇస్తాలే కావాలంటే ఒక వేళ నీకు కావాలంటే అమౌంట్ నేను ఇస్తాలే నాకు వచ్చేదాంటలో నేను కొంచెం ఇస్తాలే సరేనా అ కంటపప్పున్నో కాస్ కష్టపడుతున్నారు కదా ఉన్న ఉన్నత కస్తపెడుతాడు వెళ్లేందమో
అబ్బో అబ్బో ఓకే ఓకేలీవ్ దట్
ఇంగ్లీషు
ఏమనుకున్నావు నేర్చుకోవాలి ఇంగ్లీషు ఏం జాబ్స్ కి అప్లై చెయ్య లేదా ఏంటి
నేను ఒక ప్లాన్ లో ఉన్న ప్లాన్ లో వెళ్ళిపోతా
న
నేను అబ్రాడ్వెళ్ళిపోతా
ఓకే కే రీసెంట్ గా సినిమా ఏమన్నా చూసావా. అప్లోడ్కి వెళ్లాలంటే పాస్పోర్ట్ అప్లై చెయాలి కదా
ఇప్పుడే వెళ్తారు ఎప్పుడదు కదా నేను
ఓకే అచ్చ సరే
నేను మాసితా ఇంటావా
చెప్పు
క ఒకటి మ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఎంఎస్ చేసుకోవాలా ఎంఎస్ఎస్ పోతే న అక్కడ. జాబ్ వోస్ట్ మ కన్ఫర్మ్ లేదు.
అవును
నీకు కన్ఫర్మేషన్ ఇడు నేను జాపిస్తాని. నేను అందుకనే ఏమన్నాన అంటే అబ్బా. బ్రాడ్ బాల్డ్ చివరికి ఏం చెప్పాడంటే ఒక రెండేళ్ళు కష్టపడి ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఐ పి ఐ. అయిపోయిన వెంటనే పిసఐ అప్రూవల్ తీసుకునేమనుకో మనము.
ఆ
మనకు అది అప్రూవ్ అవుతుంది అనమాట.
ఓకే
డాక్టర్ ఫార్మసీ
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఒకే అర్థమైంది క్లినిక్ పెట్టుకోవచ్చు.
చేసుకో అప్పుడు నువ్వు జాయిన్ అయిపోవు హాస్పిటల్లోదంట హస్ట ఒక నువ్వు ఫార్సిస్ట్ గానియాలే పనిచేయచ్చు ఇంకోటి చెప్ప నువ ఈ ఐటీ పక్క పోయి అబ్రాడ్ పోవాలంటే కష్టం
ఓకే
మనకి దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ కంట్రీ.
దుబాయ్
దుబాయ్ మిగతా అన్నిటికన్నా దుబాయ చాల బెస్ట్. ఫస్ట్ సేఫ్ టాక్స్ తక్కువ అన్ని తక్కువ కాబట్టి దుబాయ్ కూడా డిసి ఎగ్జామ్ రాయాలా నా ప్లాన్ ఏంది రా అంటే ఇదై ఆ పక్క రాస్తా
ఉమ్
నా ప్లాన్ ఏందిరా అంటే
చెప్పు
ఈ రెండేళ్ళు ఒక టూ ఇయర్స్ త్రి టూ టూ త్రీ ఇయర్స్ ఏదయినా ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యి టూట జాయిన్ అయ్యి ఆ రెండేళ్ళు వర్క్ నేర్చుకొని ఆ డిఐజి ఎగ్జామ్ రాసి ఈ ఎక్స్పీరియన్స్ బెట్ ట్టి నాకు ఆ ఎక్స్ రియన్స్ ఉంది మల్ల నిన్నా ఆ సారు హరిని డాక్
అవునా హరిని సార్ ఓకే అర్థమైంది
ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆడ జాబ్ కొడతా ఆడ స్టార్టింగ్ ప్యాకేజెస్ చి లాక్ వస్తుంది సంవత్సరానికి
ఓకే వావ్ నైస్
అరవై లక్షల ప్యాకేజ్ అంటే మనకి మినిమం మూడ్ నెల్లకి ఎంత వస్తుంది ఫైవ్వ కాదు ఫైవ్
వన్ మంత్ కి ఓకే అర్థమైంది బెస్ట్
అదినా ప్లాను వీళ్ళందరూ ఎట్ట్రా అంటే నాకు మిగతా వాళందూ ప్లాన్ టా ఎంఎస్ చేయాలి వెళ్ళిపోవాలి ల ఎంఎస్ వెళ్ళిపోవాలంటారు
అవును
వాళ్ళు భయమంత ఏందంటే ఇక్కడ జాబులు రావు మనకి చెయలేము అని భయంతో ఎంఎస్ అంటారు నేను అందుకని ఓపిగా కూర్చోని ఆలోచించి మనం ఇప్పుడు ఇప్పుడు పెట్టే స్టెప్పే మనకి లైఫ్ లో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు తొందర పడినాం అనుకో తొందరపడుతే ఇంకా ఆడ స్టక్ అయిపోతాం
పాయింటే
నాక అందుకనే ఓపిగ్గా కూర్చొని ఆలోచించుకోని చేద్దాం అనుకోన్నా హు ఇప్పుడు తొందర ఇప్పుడు ఇప్పుడు తొందర పడి నేను సామెకుబ తెలుూ సిఆర్ వైపు వెళ్ళిపోయి ఆడ జాబులు చేసుకుంటూ ఆడ స్ట్రక్ అయిపోయి నేనుకులు కట్ ఆలేచిన బతుకోవాల
అవునా అది కరెక్
బర్ల నేను అందుకని ఒక ప్లాన్ మీ ప్రీ ప్లాన్ తోన్, అది కూడా మన వల్ల కాలేదా, ఆ రెండులు ఎక్స్పీస్ పె ఇంట్లో క్రీక్ పెట్టుకుంటా. నీకు అర్థం కలా ఆర్ ఆ నగ్ డిహెచ్ ఎగ్జ్ ఆ డిహెచ్ ఎగ్జామ్ రాసి నేను పాస్ అవ్వలేదు, అనుకుంటే మా ఊర్లో. క్లింక్ లెప్తా మా ఊల్ళు క్లినిక్ బెట్టా నన్ అడిగి సెట్